చెప్పండి
అే ఏంలేేదండి ఇంద స్నానం చేసి టెంపుల్ కే వెళ్దామనుకున్నాం కనివే
ఎందుకని
మా ఫ్రెండ్ ఆయిల్ పెట్టించుకుంటా నీదానంగా చేస్తాను అమ్మాయి స్నానానికి వెళ్ళింది పోలేదండి
అవునా
ఊర్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడకపోవడమే బెస్ట్ అండి ఇంతన్నా కని ఏ మ బ కైపనయా
తిన్నారా
లేదండి వెళ్ళాలి ఇంకా సెవనే కదా
అవును అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది ఇంటికూ వెళ్తున్నా
అవునా వెళ్ళనండి జాగ్రత్తకి వెళ్ళండి
ఆ వేళ్తున్నా
మా ఫ్రెండ్్గురు ట ఆాస్కులు వచ్చినాయంట చేస్త చేయలేదంట ఇంకా ఎవరు నేనే చెస్తా ఫస్ట్
హా
కాల్ మెసేజ్ చేసింది తను రిప్లై ఇచ్చింది
మరి ఎందుకు నాకు రావట్లేదు
ఏమోండి నాకు కూడా తెలిదుసరి కనుక్కోండి మీరు
అదే మెసేజ్ చేసాను రిప్లై వస్తే ఏదో ఒకటి తెలుస్తది
హ్మ్మ్ సర్లేండి చెయ్యండి హ్మ్మ్ ఇంకేమండి విషయాలు వెళ్నార
వెళ్తూ ఉన్నాను ఆన్ ది వే
ఆహా దగ్గరతుకి వెళ్ళండి వెళ్ళక మెసేజ్ చేయండి
ఆ సరే చేస్తాను
హ్మ్మ్ ఇంకేమండి విషయాలు ఎన్నికెళ హ్మ్మ్
టూ కేజెస్
టూ కేజీస్ ఓకే
చాలే మనకి అంత కంటే ఎక్కువ ఏం అవసరం లేదు లే
అంతేనా నిజమే హ్మ్మ్
టూ కేజస్ ఇనాఫ్
అవునులేండి రేపు కాలేజ్ కెల్లాల మరి
లేదు లేదు సోమవారం మే ఇంకా డైరెక్ట్ రే రేపు ఒక్కటే కదా కాలేజ్ ఏం లేదు కదా అమ్మ రేపు ఫ్రైడే కదా
ఓహో త్రీ డేస్ కల్స వ త్రీ డేస్ ఫోర్ డేస్
ఫ్రైడే సాటర్డే సండే
ఆ ఈరోోజు
చ్చువళి రోజు
బాగా కలిసి వచ్చిందిలేమ్మా హుమ్మ్
అ
కరనా జగత్త మాట్లాడాలి
ఏమి
ఈస్తరణ జాగ్రత్తకు మాట్లాడాలి అంటున్నా
ఆ
హ్మ్మ్
అండి
చెప్ప అని ఎందు లేదండి టెంపుల్ క వెళ్దాం అనుకున్నాం వెళ్ళలే
ఏ టెంపుల్ ఏ స్వామి
వెంకటేశ్వర స్వామి
స్వర్ణగిరికిల్లిిండే
ఉహు
గ్ం రసకి వచ్చినప్పుడు నేనే వెళ్తున్నావు కదా ఎట్లో స్వర్ణగిరి దగ్గరే కదా చూసుకోని రా అని చెప్పి పిండే చూసుకొని వచ్చింది మా డిగ్రీ ఫ్రెండ్ అబ్బాయి పిలుచుకోపోయి చూపించి ట్రైన్ ఎక్కించి పంపించాను మరి
సరే సర్లే అందర్కట్ల చిక్కారు గదా
హ్మ్మ్
ఉమ్
టెంపుల్ పోలే ఈ రోజు పోదామ అనుకున్నా యాక్చువల్గా ఈవినింగ్ బట్ ఈవినింగ్ అక్కడే ఉండిపోయినా కదా
హమ్
మలలేకపోతే
ఏం కాదు నెక్స్ట్ వీక్ ఎప్ప న వెళ్తే సరిపో టెంపుల్ క
చూడాల చాలా రోజులయింది టెంపుల్ కెళ్ళక
హు
ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెంకటేశ్వర స్వామని బళ్లే ఉంటది తెలుసా టెంపుల్ సూపర్ ఉంటాడు అసలు దగ్గరకి పోయి చూడచ్చు
అరే సరేలే
ఆ మా బ్రదర్ వాళ్ళ సార్ చెప్పినాడు అక్కడికి వెళ్ళమని బాగుంటుందని వెళ్తంటి అప్పటి నుండి
ఉ ఒకసారి మాకి వీడియో కాల్ చేయి మేం చూస్తాం అట్లా
జనవరి ఫస్ట్ రోజే పోయింటి బాగా చాలా సార్లు పోయినలే ఒక ఐదు ఆరు సార్లు పోయినా ఇప్పడికే
హు
ఆ ఒకసారి మా ఫ్రెండు ని గాని తీసుకెళ్లిన అమ్మాయి
హు
హు
పర్లేని బా తిరగండి ఇప్పే గద ఏంజాయ్ చేసేది చేయాలెం కదా
ఇప్పుడు గాక ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం
ఉ ఎప్పుడు సస్తాం ఎప్పుడు బతుకుతమోగు తెల్దు
అందుకనే
ఆ బాగ ఎంజాయ్ చేయాలి లైఫ్ ఆ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇంటికి కేళ్ళలేదబ్బా శివాల్ కాయల కూడా ఎవరు
అదే కెరెడ్ అదే ఇంకా లైఫ్ మీద ఫోకస్ ఎక్కువైంది కదా అంగే పండగలు
పబ్బులు
ఇవి ఇంగ మానుకుంటారు కొంచెం ఫోకస్ చేసి జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు జాబ్ తెచ్చుకున్నా కావాలంటే తిరగొచ్చులే అప్పుడు అని అనుకుంటారు ఆ
నేను తీ ఫ టూ మెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు కూడా ఏం పోలేదు ఇడే ఉన్నామని విరు సర్లే చెప్పి మాకి వర్క్ ఉంది వెళ్ళలేదు చెయ్యాలి హెల్త్ బాలేదు అన్నాడు కరెక్ట్ చెప్పిన పిల్లోళ్ళు
ఆహా
సరే సార్లే అంటే నేను ఇంకా ఏం చేసేకు కాదు కదా
ఆ నువ్వు ఏం కోచింగ్ తీసుకుంటా ఉండేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదో బడిన్నా అప్లై చేస్తావా
ఆ అట్లే అనుకున్నా హ
ఆ
ఉ
మళ్లీ రాస్తున్నావా
నాకు ఇంకా ఏం పల్లె
ఎంబళ్లేదు ఎందుకు వల్లేదు పడుతూనే ఉన్నాయి సెంట్రల్ గవర్నమెం ఆర్ ఆర్ బి గ్రూప్ టూ
అవి పట్టినాయి ఆర్ ఆర్ బి కి అప్లై చేసిన
చేసినావా ఆర్ఆర్బి గ్రూప్ డియ
ఉమ్ చేసిన
ఆ
పిస్తుంది ఎన్టిపిసికి అప్లై చేయలే
ఆ ఫీజ్ ఎంత దానికి
ఎంత టూ ఫిఫ్టీ
టూ ఫిఫ్టీ
ఉమ్
గ్రూప్ డి కాదు ఎన్ టి పి సి కి గాని
ఎన్టీపీసీ కూడా అంతే ఉమ్ నేను అప్లై చేయలే ఎన్టీపిసి మా అక్క అప్లై చేసింది మళ్లీ ఎగ్జామ్ రాస్తే రిఫండ్ అయిత్ అని చెప్పినారు మా ఫ్రెండ్ అప్లై చేస్తుంది మా ఫ్రెండ్ కి అనంతపూర్ లో పడింది
ఆ
ఆ పిల్ల వాళ్ళ పో మే అంటే వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పు తందా ఆ పిల్ల ఏంది ఈరోజు ఇంకా హాస్టల్ లోనే ఉంది కదా ఆ పిల్ల నా పక్కన బెట్ నా పక్కనే
మా బ్రదర్ వాళ్ళ పా కాదు నీకు ఓ షాకింగ్ న్యూస్ చెప్ పాల మా బ్రదర్ వాళ్ళ సార్ ఉన్నారు కదా ఆ సారు ఆ అదే ఇన్ఫార్మర్ ఆర్ స్పై మా రూమ్ మేటే తెలుసా ఆ మా రూమ్ మెట్ మా రూమ్ లోనే ఉంటాది భయం భయంగా బతుకుతూ ఉంటాం రూమ్ లో
ఓకే ఓకే
ఆ చాలా భయం వేస్తుంది
ఏం కాదు లే పట్టించుకోవద్దు ఎవరిని ఏ బయట్ రూమ్ లో ఎక్కువ ఉండొద్దు కదా పక్కన్ టూ టెన్ రూమ్ లోకి వెళ్ళి పో
టూ టెన్ రూమ్ లో అవైలబుల్ లేదు ఇప్పుడు బీటెక్ థర్డ్ త్రీ బ్రాంచెస్ ఎక్కువగా యాడ్ చేశారా
ఓకే
ఆ దాంట్లో ఆ అ అసలు సీనియర్స్ పై పైన నా కదా ఉండేది
ఉమ్
కి పంపించేశారు మే మా అదే అంటే పైన రూమ్స్ కొంచెం పెద్ద వి కదా రూమ్ కి సిక్స్ మెంబర్స్ వేయచ్చు అని చెప్పి బీటెక్ వాళ్ళని
ఉమ్
పైన ఇచ్చేసి మొత్తం ఎంబిఏ అంతా కింద నా ఇచ్చేశారు ఆ పక్కన జూనియర్స్ ఈ పక్కన సీనియర్స్ అట్లున్నాం
ఓకే ఓకే ఎడ్యుకేషన్ ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అక్క నాకి మీరు ఎట్లా అయినా పోండి ఉమ్
ఆ
హలో
అవున అవును
విశాల పోతాం కదా లో ఆ రూట్ లో మా రూమ్ ఉంటుంది వన్ వన్ సిక్స్
ఆ
ఆ ఉమ్ ఇకేమి
ఇప్పుడేం తినాలి పోయి
లో
ఇప్పుడేం తినాలి వెళ్ళి అంటున్నా
ఇప్పుడా ఏం చేస్తే అది తినాల అంతే ఇంకా
ఉమ్
ఉమ్ ఒలిగల్ వస్తాయి ఒలిగలు
ఉమ్
ఆమ్ ఇంకా ఏం ఏమన్నా చేసినారేమో ఇప్పుడు అన్నాము పొద్దున్నే మునకాయల రసం చేశా
హమ్ ప్రతి ఫెస్టివల్ కి కామన్ చూడమ్మ హోళగలు ర సమో చారు పప్పు ఆ ప్రతి పండగ మారచను కూడా మార్చారు హలో చెప్పు వినపడిస్తాంది కాగాని
ఆ వినిపిస్తాంది చెప్పండి
మేమున్నాం చెప్పండి ప్రతి పండుగకి కామనే లే అంటున్నా
అంతే ఇంకా పల్లెటూరు అంటే ఆ పల్లెటూరు ఇగ
కే ఓకే కొంచెం సోలోగా వెళ్ళండి వచ్చేసినన్నారు కాబట్టి కొంచెం సోలోగా వెళ్ళండి చీకటి అయింది కదా ఉహుమ్ ఉమ్
సోలో గానే తున్నాం మా బాబు ఏడుస్తున్నాడు ఆ బాబు ఏడుస్తున్నాడు
అయ్యె వాడిని ఎందుకు పిలుచుకుపోయిన్నావు
చిన్న బాబు
ఉహుమ్ చనా గ్రేట్ నువ్వు
చెప్పండమ్మా
చెపలమ్మ బాబు ఏడుస్తున్నాడు పక్కన పాపం
లేదులే నాన్న పనుకో లేలే వచ్చేసినాంలే ఇంటికి అదుగో ఇల్లు వచ్చేసినామండి
అవునండి
అవును
సరలే అండి ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ దగ్గర వదిలి పెట్టేసేయండి
అబ్బో ఏడుస్తున్నాడనే ఇంటికి వస్తున్నాము ఇంకా అక్కడే ఉండడానికి లేదు పాలు తాగుతాడా చిన్నపిల్లోడు
ఆహా
ఆ అందుకని ఇంకా అట్లే పిచ కిలోమీటర్ దగ్గర ఆ
కాదు ఏమన తిని బెట్టుకొని రావాల్సింటివి అంటున్నా
కేేకు తినిపించినాను యువర్స్ కి కనెక్ట్ చేయి నున్నగా
హమ్ ఆ
ఆ ఏడుసాడ్ రాత్రికే సిక్స్ కిలోమీటర్స్ కొప్పుల కొండ అని దగ్గరే లే
అవునా వాళ్ళు పంపించేస్తున్నారు అబ్బా జల్దీగా నేను పోను అనేసేసి
అంటే బాబు పాలు తాగుతాడు కదా ఏడుస్తాడు అందుకని పో తొందరగా రంట వచ్చేసింది
ఉమ్ అ బన్ చేసిన తొందరగానే వచ్చేసిన రీచ్ అయిపోతున్నావు జల్ది గాని అవునులే అవునులే
ఆ అందుకని
హమ్
ఆ
ఏమోలే అప్లోడ్ చేసి తగ్గించేసినాడు పర్లే
తగ్గించేసినాడు నేను కూడా బైక్ ఆపుకున్నాను కొంచ పోతాను సరేలేండి బాయ్ ఉంటాను